హలో హలో హలో ఆ బాగున్నారా అండి ఆ బాగున్నామండి బావున్నారా అండి మీరు ఆ బాగున్నా అండి మీరు అండి ఏం చేస్తున్నారండి అయిందా అండి వంట అవును వంట ఎందండి ఇప్పుడే మా పాప ఫోన్ చేసింది అయితే పో పాప తోటి మాట్లా మాట్లాడామండి అవునా లాస్ట్ మంతే పాపది ఎంగేజ్మెంట్ అయింది ఆహా హా అయితే ఇవాళ పెళ్లి కొడుకు వాళ్ళు మా దాంట్లో ఎంగేజ్మెంట్ అయి ఉంటే ఆహా రంజాన్ కోసం కావాల్సినవన్నీ తీసుకొస్తారండి ఆహా హా అది తీసుకొచ్చారట ఆహా హా హా అదే మాట్లాడుతుండేనండి ఏమేమి తీసుకొస్తారండి మరి రంజాన్ కోసం మా దాంట్లో పాపకి హెవీ డ్రెస్ తీసుకొస్తారు అమ్మాయికి పెళ్లి కూతురుకి ఆహా హా పొద్దున్న కోసం ఒక మామూల్ డ్రెస్ మళ్ళీ ఈవినింగ్ కోసం ఒక గ్రాండ్ డ్రెస్ హూ మళ్ళీ బ్యాంగిల్స్ హు అవి కూడా టూ టైప్స్ తీసుకొచ్చారట జోడాలు ఆహా మళ్ళీ మెహందీ ఉహు పూలు ఉ
ఆ మళ్ళీ చెప్పల్
ఆహాహా చెప్పులు కూడా తీసుకొస్తారండి మెడలో వేసుకునేది అన్ని తెస్తారు ఆరోజు మొత్తం పెళ్ళికొడుకు వాళ్లు తెచ్చినయే వేసుకుంటారు మా దాంట్లో ఆహా చెప్పులు తీసుకొస్తారండీ డ్రెస్ కి మ్యాచింగ్
హుహు మళ్ళీ మేడలోవేసుకునే
పెట్టుకోడానికి సెట్ ఉహు ఆ రోజు ఏమేం అమ్మాయి రెడీ అవ్వడానికి కావాల్సి వస్తుందో మేకప్ సామాన్ మొత్తం అండి అహ ఈవెన్ సోప్ తో పాటు తీసుకొస్తరు ఉహుహు సోపు టవల్ పళ్ళు బ్రష్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్స్ ఉహు లిఫ్టిక్ ఉహు ఆ కర్చిప్ ప్యాకెటూ ఆహా హా మళ్ళీ సేమ్యాల కోసం సేమియా కాజు బాదాం కిస్మిస్ వన్ కేజీ స్వీట్ ఆహా మళ్ళీ వాళ్ళ మామయ్య తరుపు నుంచి ఒక ఐదు వేలు ఇది ఇచ్చారట అండి హు హు మా దాంట్లో అట్ల ఫెస్టివల్ రోజు ఉ పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు కలవడానికి వెళ్ళినప్పుడు ఉహ ఈది అని ఇస్తారండి డబ్బులు ఆఆహ
ఎంత లేనోలన్న కూడా హండ్రఢ్ రూపీస్ అయినా ఇస్తారు న్యూ అది చిన్న పిల్లలకి చాలా ఇష్టం అన్నట్టు అ రోజు ఫెస్టివల్ రోజు మాకు ఇది వస్తదని ఆ అలా పంపించారు మళ్ళీ పెళ్లి
పెళ్లి కూతురు వాళ్ళు కూడా పెళ్ళ కొడుకి కూడా పంపిస్తారండి. ఆహహ హా వాళ్ళు రేపు తీసుకెళ్తున్నారాట్ అబ్బాయికి లాల్చీ డ్రెస్సు, ఆహా మళ్ళీ బనీను, అవన్నీ అండర్వేర్స్, అవన్నీ ఏమేమ్ వాళ్ళకి తెలి కొడుకు ఆరోజు ఏసుకున్నవన్ని. అహహ ఈవెన్ నైట్ డ్రెస్ కూడా తీసుకెళ్తారంటే. అవునా చెప్పులు వ్యాలెటు, ఆహ మళ్ళీ బెల్టు, ఉహుహు ఒక పేర్ ఆఫ్ షూస్ ఆహ ఇంకా అమ్మాయి ఎందుకంటే బాగుంటాయి. గానీ అబ్బాయికి ఎక్కువ ఉండవండి. ఆహా హా కార్చీఫ్ ప్యాకెటు ఆ ఆహ ఆ మళ్ళీ అదేంటి సెంటు. ఉహుహు అన్నీ ప్యాక్ జేపిస్తారండి. ఆహా మీ ఫంక్షన్లన్ని నైట్లోనే. అది ఫేమ్యాక్ లు కాజు బాదం. హు అవన్నీ కామనేనండ. మళ్ళీ వీళ్ళు కూడా సేమ్ ఈ ఐటమ్స్ ఇయాల్సిందే. ఆహా హా వన్ కేజీ సేమ్ ఇంట్లో వాళ్ళ కోసం అవన్నీ ప్యాక్ జేసి హు వాళ్ళోక ఐదుగురు వస్తారండి. వీళ్ళోక ఐదుగురు ఏళ్తారండి. ఆహా
వెళ్ళి అబ్బాయికి గంధం అవన్నీ పెట్టేసి అబ్బాయి చేతిలో ఇవి పెడిత్
పెడతరండి. ఆహా వీళ్ళు కూడా మళ్ళీ అబ్బాయి చేతిలో డబ్బులు పెడతారండి.
అలా చాలా ఎంగేజ్మెంట్ అయి ఉంటే మా అమ్మాయి మీ ఇంట్లో ఉంది అని రంజాన్ ఫెస్టివల్ కోస్
డల్ కోసం ఇవన్నీ తీసుకెళ్తారండి. ఆహా హా మీ ఫంక్షన్లున్ని నైట్ లోనే ఉంటాయి. గదండి
ఆ ఇది మాత్రం నైట్ లో ఉంటాయి. గానీ ఇది ఎప్పుడైనా తీసుకెళ్ళొచ్చండి. డే మొత్తంలో ఆ వీళ్ళు మాత్రం ఆఫ్టర్నూనే వచ్చారట.
హుహు రేపు మళ్ళీ వీళ్ళు వెళ్ళి అవన్నీ ఇస్తారంటండీ. స్వీట్స్ అన్ని మళ్ళీ తర్వాత పంచుతారు. కాదండి అవునండి. మళ్ళీ స్వీట్స్ అవన్నీ అంటే మళ్ళీ పిల్లగడు వాళ్ళ ఇంటి వైపు నుంచి వచ్చినాయని చుట్టాల అందరికి మళ్ళీ పంచుతారండి. మా మా ఇంటి దగ్గరగో పుడమ్ ముస్లిమ్స్ ఉన్నారండి. వాళ్ళు ఎంగేజ్మెంట్ ఫంక్షనైతే, మాగూడ స్వీట్స్ తీసుకొచ్చి ఇచ్చారండి. వాళ్ళ రిలేషన్ వాళ్ళది ఆ అవును ఆ అవునండి. ఎంగేజ్మెంట్ కైతే కంపల్సరీ. ఎంగేజ్మెంట్ అప్పుడు కుంటారండి. హు వీళ్ళొక ఫిఫ్టీన్ కేజెసు, వాళ్ళొక ఫిఫ్టీన్ కేజెసు. ఆ వీళ్ళ స్వీట్ వీళ్ళు తీసుకొచ్చుకుంటారు. వాళ్ళ స్వీట్ వాళ్ళు తెచ్చుకుంటారు. ఆహాహా అట్లా తెచ్చుకొని, ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి. ఇకై సిటీస్ లో అయితే కార్డ్స్ కూడా ప్రింట్ చేపిస్తారండి ఎంగేజ్డ్ అని మంచి మంచి గిఫ్ట్ ఐటమ్స్ వాళ్ళు కస్టమైజ్ చేయించుకుంటారు అమ్మాయి అబ్బాయి పేరు మీద.
కొని వాళ్ళ ఆ లడ్డూలు
పెట్టి ఇస్తారు అంటే అందరికి తెలివాలి అన్నట్టు ఎంగేజ్మెంట్ జరిగింది అని చెప్పి దాని కోసం అండి మస్సు డ్రెస్ లక్ మాస్సు ఖర్చు పెట్ ది తీసుకున్ స్తారు కదా అండి మీ దాంట్లో ఇంకా మీ దాంట్లో కూడా ఎంగేజ్మెంట్ ఇలానే చేస్తారా అండి ఆ మా దాంట్లో చేయరండి ఎంగేజ్మెంట్ అవునా మరి ఎట్లా ఎంగేజ్మెంట్ అంటే ఇక ఫస్ట్ ఫస్ట్ మా ఇట్లా ఉమ్ అంటే సెట్ అయింది అని అనుకుంటే అమ్మాయి సైడ్ పెద్దవాళ్ళు అబ్బాయి సైడ్ పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ ఫస్ట్ మాట్ మాట్లాడుకుంటారండి అన్నం అన్ని ఆ అంటే కట్న కానుకలు అన్ని మాట్లాడుకుంటారు ఆల్అన్నీ మాట్లాడుకునే దాకా కూడా వాళ్ళింటి. టికీ విల్లెలరు వీళ్ళింటికి వాల్లెలరండి అహహ అవునా అండి ఆ అవన్నీ ఒకే అయినతర్వత మధ్యవర్త్. తుంటరు కదండి. ఆ అవన్నీ ఓకే అయింది అన్ నాకనే ఫస్ట్. ఇటు వచ్చి ఒక వాళ్ ఐదుగురు వీళ్ ఐద్. వెళ్లి చూసుకొని. అంత ఓ ఒకే అయింది అని అన్న తర్వాత ఎంగేజ్మెంట్ పెట్టి మాట్లాడుకుంటారండి. అవునండి మళ్ళ కమ్ పల్సరీ అటు సైడు ఇట్లా కుల పెద్దవాళ్ళు ఇటుక సైడ్ కుల పెద్ద వాళ్ళని తీసుకొని వెళ్తారండి.
అవునాఅండి
కుంటే మళ్ళ తప్పు అది ఇది అని పెడతారండి.
అవునా మా దాంట్లో అంటే.
పెద్ద మనుషులని పిలుస్తారు కానీ కులానికి అట్లా ఏం సంబంధం ఉండదండి మళ్ళీ మీరు చెప్పినట్టు అది ఏమి అంటే తినడం మాట్లాడడం అట్లా చేయనంటున్నారు కదా మా ముస్లిమ్స్ లో మాత్
డి దూరం నుంచి వస్తారు కదా.
అవును ఆ హ ఆ అ సెట్ అయినా మంచిదే సెట్ కాకపోయినా కూడా మంచిదే వాళ్ళు ఏమంటారంటే మీరు దూరం నుంచి మా ఇంటికి వచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా మా ఇంట్లో బోన్ చేసే వెళ్ళాలి అని అంటారు. ఓ మా దాంట్లో అసలు మొత్తము కేవైడ్ దాకా కూడా అసలు ఏ మంచినీళ్ళు కూడా ముట్టరండి అది సెంటిమెంట్స్ ఉంటాయి కదా మీ దాంట్లో మాదంట్ల అట్లనే అండి పాతకాలంలో చేసేవారట తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే భోజనమే కదా.
మనమందరం ఒకటే కదా సెట్ అయితే ఏంటి
సెట్ కాకున్నా అనేసి ఏమ్ అయితుంది భోజనం ఒక్కపూట చేస్తే ఏం కాదు అని చెప్పి అలా కంపల్సరీ భోజనాలు చెపిస్తరండి మాకు మాక్సిమం నైన్.
అసలు నచ్చాకే ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు ఎల్తరండి
అంటే మాకు కట్న కానుకలు ఉండవండి ముస్లిమ్స్ లో ఇప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీస్ లో పెళ్ళ అయితే ఇంద కట్నం అని మాట్లాడతారు కదండి. అవునండి ఆ డౌరీ అన్నది ఉండదు ముస్లిమ్స్ లో వన్ రూపీ కూడా తీసుకోరు మా దాంట్లో.
దానికి బదులు ఇష్టం అండి గోల్డ్ వాళ్ళు డిమాండ్ అంటే కొన్ని
కొన్ని ఫ్యామిలీస్ డిమాంట్ చేస్తయి యాక్చువల్ గా ఇస్లాం తెలిసిన ఫ్యామిలీస్ ఐతే డిమాండ్ చేయరండి ఇప్పుడు మీ
అయితే పెళ్లి కొడుకని గొప్ప చెప్తారు కదా మా దాంట్లో అమ్మాయి వాళ్ళని గొప్ప
అంటారండి వాళ్ళ ఇంటి పిల్లని మా ఇంటికి ఇస్తున్నారు వాళ్ళ లక్ష్మి మా ఇంటికి పంపుతున్నారు కాబట్టి అదే గొప్ప అని అంటరండి మాక్సింమం నైన్టీ పర్సెంట్ ముస్లిస్ తీసుకోరండి డౌరీ అన్నది తీసుకోరు ఇంకా మన ఇష్టం అంటే కొంతమంది మాట్లాడుకొని మీరింత బంగారం మారా మేమింతెస్తాం అని అంటారండి ఎంత గరీబోడైనా కూడా ఒక నల్ల పూసలైన వేస్తడండి అమ్మాయి కి ఆ అబ్బాయి సైడ్ వల్లే ఎస్తారు మళ్ళీ వాళ్ళ ఇష్ ఇష్టంటారు అంటే కొంతమంది ఆ పేదవాళ్ళు కూడా ఉంటారు కదా అలా కూడా చేసుకోని వెళ్ టారు మీరు తినిపించేంత స్థోమత లేకుంటే టీ బిస్కట్ ల మీద కూడా పెళ్ళిళ్ళు అయితయండి మా దాంట్లో ఆ. టీ బిస్కెట్ల మీద పెళ్లి చేసుకని వెళ్ళి ఈవినింగ్ రిసెప్షన్ అబ్బాయి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారండి. అంటే ఒకళని ఒకరు కించపరచకుండా అలా చేస్తారు ఇంకో విషయం ఏంటంటే అబ్బాయి అతే మా అమ్మాయి ముఖం చూసినప్పుడు కూడా ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తాడండి మా దాంట్లో. ఆ గోల్డ్ దైన కావచ్చు సిల్వర్ కావచ్చు ఒక మినిమం హండ్రెడ్ రూస్ అయిన ఎంత గరీబయినోడైనా గూడా ఫేస్ చూసి ఒక హండ్రెడ్ రూపీస్ అయినా పెడతాడు చేతిలో ఆ చాలా ఉంట అండి మా ట్రెడిషన్స్ అంటే ఇప్పుడు మీ దాంట్లో అమ్మాయి పుడితే బాగా టెన్షన్ కట్నం ఇవ్వాలి పెళ్లి చేయాలి. అవునండి మా దగ్గర అలా ఉండదండి అమ్మాయి పడితే దేవుడు ఇచ్చిన వరం అని అం అట్లా అబ్బాయి పుడితేనె మనమొ రివర్స్ పెట్టుకోవాలి ముస్లిమ్స్ లో అలా మిది మక్ తెలియజేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి
థ్యాంక్ యూ అండి మీరు కూడా ఇంత టైం తీసుకు
తీసుకని మాతో మాట్లాడినందుకండి ధన్యదాలండి కార్ యాప్ యాప్ కారే ప్రోగ్రాం అమ్మో లెవెన్ మినిట్స్